హలో. అది కూడా నేనే.
ఏం చేయట్లేదు ఎలా ఉన్నవ్.
నేను బాగున్నాను నువ్వు బాగున్నవా.
బావున్నాను. ఈ రోజు ఆదివారం కదా ఏం వంట చేస్తున్నావ్.
ఆహ్ అదే ఏం చేయాలో అర్దం కావట్లేదు. మీరు వెళ్తే చెప్పొచ్చు కదా.
ఓ అది. అంటే ఇంట్లో వండుకుంటే బాగుంటుంది కదా అని అని ఈ రోజు వంట నేనే చే. చెప్ చేస్తున్నాను.
ఆహ్.
సో చికెన్ కర్రీ చేద్దాంమని అనుకు. కుంటున్నాను.
అవునా.
నీకు ఆ రెసిపీ తెలుసా.
తెలీదు ఒసారి చెప్పవా.
నేను చెప్తాను విను. ఓకేనా ముందుగా చికెన్ ను ఉప్పు పసుపు. కారం పెరుగు వేసి ఒక గంట నానబెట్టుకోవాలి.
ఓకే.
తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నూనె వేయి.
వెయిట్ హలో.
నూనె వేడక్క. నూనె వేడెక్కాక హోల్ గరం మసాలా వెయ్యి అంటే చెక్క లవంగం ఇలాచి అవును సో మసాలా వాసన వస్తుంది ఓకేనా సో పచ్చివాసన అంతా పోతుంది కాబట్టి తర్వాత ఉల్లిపాయలు వేయి
ఓకే మా మా అమ్మగారు ఇంట్లో లే లేదంటే మా అమ్మ బాగ్ చెస్. అది.
ఓకే. సొ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించు ఎందుకంటే. మంచి బ్రౌన్ కలర్ లొకి రావాలది
ఆ బ్రౌన్ కలర్ లొకి వొచ్చేంత వరకు వేయించాలా
అవును
ఆ
తర్వాత ఆ మనం ఏదైతే శుభ్రంగా కడిగి ఉంచుతామో చికెను అందులో వేయి
ఆహ్
తర్వాత ఏం చేయ్యాలంటే మూత పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్ లొ ఉడికించి చికెన్ నుంచి నీరు బయటకోస్తుందనమాట
ఆహ్
సో చికెన్ బాగా ఉడికిన తర్వాత నీరంతా ఇంకిపోయేవరకు ఉడికించి అప్పుడు ముక్కకి మసాలా పడుతుంది సో ధనియాల పొడి గరం మసాలా కొంచెం జల్లు
ఇప్పుడు అది తాళింప్ లాగా వేయాలా దాన్ని
అవును
తాళింప్ల యేస్ సిన తర్వాత మసాలాలు యాడ్ చేయాలా
అవును సొ తర్వాత నీ దగ్గర
ఇదరం కలిసి చేసే వాళ్ళం
అహ్ ఒస్తాను ఎందుకంటే ఈ రోజు అంటే ఫ్యామిలీతో ఉన్నాం కదా సో ఈ రోజు రావడం కుదర్లేదు సొ నువ్వేం వంట చేసావ్
నేనేం వంట చెయలేదు నాకు వ వంట రాదు గదా అందుకే గా నీకు ఫోన్ చేశాను
సొ వంట రాదా ఇప్పుడు నేను చెప్పిన చికెన్ రెసిపీ ట్రై
ఓకే
సొ నీకేమన్న వంటొచ్చా అంటే సింపుల్గా
ఎగ్ కర్రీ వచ్చు
ఎగ్ కర్రి వచ్చా ఓకే నాకు ఎగ్ కర్రి వచ్చు నీ స్టైల్ లొ నువెలా చేస్తావ్
అంటే ముందుగా ఎగ్స్ తెచ్చి బాయిల్ చేశాను
ఓకే అంటే బాయిల్డ్ కర్రీయా నువ్ చెప్పేది
అవునవును ఎందుకం ఆ బాయిల్ చేసిన తర్వాత సి మళ్ళీ దాన్ని డీఫ్రై చె చేస్తాన్మాట కొంచం ఆయిల్లో
ఓకే సొ తర్వాత ఏం చేస్తాం.
ఏ చేస్తానంటే ఆనియన్ కట్ చేస్తాను.
ఓకే
చేసిన్ తర్వాత నున్లో ఫ్రై చేస్తా.
ఓకే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం అంటే ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్ కూడా మా నార్మల్గా ఆయిల్ ఏసి దాంట్లో ఉప్పు కారం ఏసి య డీప్ ఫ్రై చేయల్ అవును
పక్కన పెట్టుకున్న తర్వాత పచ్చమిర్చి ఆనియను డీప్ ఫ్రై చెయ్ అంటే ఆయిల్ ఆయిల్లో ఆయిల్లో ఏంచిన్ తర్వాత కొ కొద్దిసేపు మగ్గనిచ్చిన్ తర్వాత టమాటాల నేవి వేయాల్ దాంట్లోకి టమాటాలు కొంచం మగ్గిన్ తర్వాత మనం ఇప్పుడు ఇవ్వునై కదా బాయిల్ ఆ బాల్ అవి దాంట్లో వేసి కొంచం మగ్గనించిన్ తర్వాత ఉప్పు, కారం, పసుపు వే సి కొంచం సేపు మగ్గించాలి. మగ్గనిం తర్వాత దాన్ మీద కొంచెం గరం మసాలా వేసాం అంటే మంచి స్మెల్ ఒస్తది.
ఓకే లాస్ట్లో కొత్తిమీర వాటితో గార్నిష్ చేస్తార్
ఈ వంట మా మన్కి చాలా ఇష్టం నేన్ చేసే
ఓకే. నాకు ఎగ్ కర్రీ అంటే చాలా ఇష్టం కానీ నేను ఆ టమాటా అవన్నీ మగ్గనిచ్చిన్ తర్వాత ఎగ్ బ్రేక్ చేసి దాంట్లో వేస్తార్ కదా సో ఆ కర్రీ అంటే నాక్ చాలా
అవునా
సో అదేలా చేస్తావ్ నీ స్టైల్లో నేనైతే సింపుల్గా చేస్తాను. అంటే ఫస్ట్ ఆ ఎగ్ బాయిల్ చేసి ఎగ్ బుర్జీగా చేస్కుంట
ఓకే నాకు అం
సో అది చపాతీలోకి బావుంటుంది. రైస్లోకి కూడా బావుంటుంది కదా ఓకే.
ఆ ఇది తెలిదనన్మాట నువ్ చెప్పేది.
ఓకేే.
ఊమ్
సో నేన్ చెప్పనా అది ఎగ్ ఎలా చేయాలో
ఒ
పెద్ద టమాట ఫస్ట్ యా నువ్వ ఏదైతే చెప్పావో
ఆ
నువ్ ఏదైతే చెప్పావో ఫస్ట్ ఎగ్ బాయిల్ చేస్కున్న తర్వాత ఆయిల్లో డీ ఫ్రై చేస్కొని కొంచెం ఉప్పు, కారం అంటే అది ఎందుకు అంటే పచ్చివాసన పోతుందన్మాట. ఇట్ సో అలా చేస్ కుంటే సో ఎగ్ కూడా క్రిస్పీ క్రిస్పీగా తయారవుతుంది. తర్వాత మనక్ కావాల్సిన టమాటాలు, ఆనియన్స్, పచ్చిమిర్చి కొత్తిమీరా అవ్వని కట్ చేస్కొని పెట్టుకోవాలి. ఆ అవును ఎగ్ టమటాలో కూడా వేస్తాం.
ఓకే
అ ఆ ఫస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి వేగనిచ్చిన తర్వాత దాంట్లో కావల్ అన్కుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయొచ్చు. ఎందుకంటే టేస్ట్ కన్బాట
బను
అవును సో పచ్చిన ఉల్లిపాయలు వేగి వేగిన్తర్వాత దాంట్లో ఆని అది పచ్చిమిర్చి అవన్నీ వేస్ సో అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేగిచ్చి తర్వాత టమాటాలు వేసి కొంచెం మగ్గనిచ్చాము. సో దాంట్లో నుంచి బయటకు వాటర్ వస్తాయన్మట అవును
చపాతిలు తింటారా రాత్రి?
కూడా బావుంటుంది ఆయో టమాటాలు మరి దీని తర్వాత ఎగ్ బ్రేక్ ఐ మీన్ అంటే ఎగ్ బ్రేక్ చేసుకోచ్చు. లేదంటే బాయిల్ చేసిన ఎగ్స్ అన్ని దాంట్లో వేసుకోవచ్చు. సో టూ ప్రొసెస్ ఉంటాయన్మాట. నేను తీసుకురావాలా నీకు యా తప్పకుండా యా చేసి పెడతాను. నీకు రైస్ లో కావాలంటే రైస్ లో లేదంటే
అ
చపాతిలోకి కావాలంటే చపాతి నువ్వు ఎప్పుడు వస్తే నీకు ఇంకా ఏమైన్నా రెస్పీస్ కావాలన్నాప్పుడు నేను మీకు నేర్పిస్తాను ఓకేనా
ఓకే మా మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు నన్ను?
అర్థం కాలేదు
మీ ఇంటికి ఎప్పుడు రమ్మంటావు?
నీకు ఎప్పుడు ఫ్రీ అనిపిస్తే అప్పుడు రావచ్చు. సో మా మమ్మీ గార్ మా మమ్మీ కూడా ఉంటారన్మాట. సో ఆమె కూడా మీకు కొత్త కొత్త రెస్పీస్ అనేవి నేర్పిస్తారు లైకు వే నాన్ వెజ్ లో ఎలాంటి వెరైటీస్ ఉంటాయి. ఇంకా మా మమ్మీవి బిర్యానీ అనేది బాగా చేస్తుంది అనమాట సో అది కూడా నేర్పిస్తాను నేను.
అదే దేవు నేను
సో మీ మమ్మీ ఏంటి స్పెషల్గా చేస్తారు?
పాయసం బాగా చేస్తుంది. ప్లెస్ దంబిర్యానీ బాగా చేస్తుంది.
ఓకే నీకేమన్న స్వీట్స్ చేయడం వచ్చా? యా తప్పకుండా ఆ స్వీట్స్ ఏమన్నా వచ్ఛా నీకు? ఓకే సో నాకు కేసర్ అంటే చాలా ఇష్టం. సో నీకు కేసరి వచ్చా సింపుల్గ?
ఆ వచ్చు వచ్చు అంటే అంత బాగా పర్ఫెక్ట్ గ రాదు లేగాని జస్ట్ నార్మల్గా చేస్తాను.
ఓకే కేసరి చాలా సింపుల్ అంటే మనం అది ఏదైతే ర వ్వ యూస్ చేస్తాము. అది నెయ్యిలో ఎంచిన్ తర్వాత సో దాంట్లో వాటర్ సంథింగ్ పోసి ఉడకబెట్టిన తర్వాత దాంట్లో కేసరి కలర్ ఒ కటి వేసి తర్వాత షుగర్ ఏసి పైన నెయ్యి వేస్తాం కద. సుసాం ఫుల్ గా ఉంటుంది అది ఎప్పుడు తినాలన్ కుంటే అప్పుడు సింపుల్గా అయిపోతుంది.
అవునవును మరి నెక్స్ట్ మంత్ సమ్మర్ వస్తుంది కదా. ఎ ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు మీ అమమ్మ వాళ్ళ ఊరు వెళ్తున్నా వా?
ఆ వెళ్తాను ఫెస్టివల్ వస్తే వెళ్తాను నేను మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి. సో అప్పుడు చాలా బావుంటుంది అన్మాట చాలా బావుంటుంది వాళ్ళని బాగా చూసుకుంటాం. మా అమ్మమ్మ మాతా తయ్య అది ఆ పల్లెటూర్ అన్మాట సో పల్లె టురు వాతావరణం అంటే నాకు చాలా ఇష్టం. సో మా అమ్మమ్మ గారు కొ కొత్త కొత్త రెస్పీస్ కూడా చేస్.
ఆహ్ నేను కూడ ఈ సారి సారి మా అమ్మమ్మ వాళ్ళూరు ఎల్లాలనుకుంటున్న చాలా. డేస్ అయిపోయింది వెళ్లి. ఒక త్రీ ఇయర్స్, టు ఇయర్స్ అవుతది. నెక్స్ట్ ఉగాదికి వెళ్ళదమని చూస్తున్నాను.
అవున
అక్కడ అంటే బాగుంటదన్. నా మాట గ్రీన్ కలర్ చెట్లు అంతా బాగుంటది.
ఓకే.
అక్కడ మా చెల్లి వాళ్ళు ఉండ్రు.
అవునా. ఓకే.
మీ అన్నయ్య.
సో మా సైడ్ కూడా బాగుంటుందమ్మా.
ఉమ్ మీ మీ అన్నయ్య కూడా వస్తాడా.
ఆహ్ మా ఫ్యామిలీ అందరం వెళ్తామ్.
మేము కూడా అంతే.
సో ఫ్యామిలీ అందరం వెళ్ళి ఒక టెన్ డేస్ అలా ఉండి కొంచెం. ఆ వాతవరణం బాగుంటుంది కాబట్. ట్టి సో కొంచం ఎంజాయ్ చేసి వస్తాం.
చుసినట్టు కూడా ఉంటుంది చల్లాగాలి అట్లా.
అవునవును. అవును చాలా బాగుంటుంది ఇంకా మా అమ్మమ్మ. మా తాతయ్య మా కోసం చాలా ఐటమ్స్ చేస్తారు మా తాతయ్య రోజు. బయటకు తీసుకెళ్తాడు సో మాకు పోలాలు ఉన్నాయి అన్నమాట.
అవును ఉమ్ ఈ మధ్య మా తతాయ్య వాళ్ళు ఈసారి వరి. చేశారు అండి.
అర్ధం కాలేదు.
చేసారు మీ తాతయ్య వాళ్ళ ఎం పని చేస్తుంటారు.
ఏ పంట వేశారనా. మా తాతయ్య వాళ్ళు మిర్చి వేసారు. ఆహ్ ఈసారి పంట బాగా పండింది.
ఓకే.
సో ఇంకా చిన్న చిన్న కూరగాయలు కూడా వేస్తారనమాట పంటలు.
ఈసారి మా అమ్మమ్మ వాళ్ల ఉర్ నుంచి వస్తే నీకు తాటికల్లు తీసుకొస్తాను ఇద్దర్. మా సైడ్. మా అమ్మమ్మ వాళ్ళ ఊరిలో అవి చాలా ఫేమస్ అనమాట అంటే పల్లెటూరు.
కూడా తీసుకొస్తాను నీకు ఏమన్నా ఓకే.
పూతరేకులు కూడా తీసుకొస్తా నీ కోసం.
ఓకే నేను కూడా తీసుకొస్తాను నీకు జంతికలు చక్రలు అవన్నీ తీసుకొస్తా. సో మా అమ్మమ్మ కూడా బాగా చేస్తది.
నేను వచ్చాక కాల్ చేస్తాను సరేనా.
ఓకే.